లో హలో
చెప్పండి
హలో అండి బావున్నారా
బావున్నమండి
తిన్నారా ఆ మేం గూడా బావున్నామండి
చెప్పండి
తిన్నరా అండి
తేనెసండి
ఎం కర్రి అండి
చికన్
ఔన కొంచెం రెస్పీ చేప్తారా అండి మేం గూడా ప్రిపేర్ జేస్కుంటాం
షూడ్ షూడ్ చెప్తాన్
చెప్పండి
ఫస్ట్ చికెన్ దిస్కోవాలి
ఆ
చికెన్ ఆ ఎవరు అంటే మీరు ఎంత మంది ఉంటారు వండుకుంటారాని లైక్ అంటే
అన్ అంటే హాఫ్ కేజీ కేజీ అట్ ఇట్లా తీసుకోవాల అండి త్రి ఫోర్ మెంబెర్స్ ఉం
ఎస్ ఎస్
ఆ తర్వాత చెప్పండి
ఓ త్రి మెంబెర్స్ కి హాఫ్ కేజీ తీసుకచ్చుకున్నారు అనుకోండి చికెన్ తీస్ కొని దాన్ని నీట్ గా ఫస్ట్ వాష్ చేయాలి
ఆ
బా నీటి గా వాష్ చేసుకొని ఆ పక్కన కొంచెం డ్రై అయేదాకా పెట్టుకోవాలి ఒక టూ మినిట్స్
డ్రై కాకపోతే ఏమైంతదండి
అంటే కొంచెం సిలికి కొంచెం ఆయిల్ అనేది పట్టుకుంటాంటది కదా
అవునా అండి చికెన్ బో బోన్ లెస్ బావుంటద బోన్ ఉంటది అది బావుంటద అండి
ఎట్లా చిక్ స్కిన్ లెసే బావుంటాది స్కిన్ లెస్ బావుంటాది అది కొంచెం స్మూత్ గా ఉంటే స్కిన్ ఉంటే ఆయిల్ ఆయిల్ గా ఉంటే కర్రీ మొత్తం ఆయిల్ ఆయిల్ అవుతాది
ఉమ్
కే వితౌట్ స్కిన్ అయితే మనకు ఆయిల్ అనేది తక్కువ వస్తాది ప్లస్ కొంచెం ఉక్కు టైపు అని వస్తాది ఫ్రై టైపు కూడా
కాదండి స్కిన్ తో తింటే బావుండకదండి అంటే స్కిన్ వల్ల ఎలేర్జీ తయారయిద్ది అని అంటారు కదా అండి
ఆ లైక్ ఎట్లా అంటే స్కిన్ మీద చాలా మైను ఇప్పుడు వచ్చే కొడ్లు ఉంటాయి కదా ఇప్పుడు అవి వర్కులు చేసే ఇంజక్షన్స్ వేయడం వల్ల దాని వల్ల మనకి ఏంది అంటే చాలా మంది స్కిన్ తినడం బంద్ చేస్తారు అన్నట్టు
కాదండి అట్లా ఇంజక్షన్ వేయకపోతే ఏమవుతదండి ఎందుకు అట్లా చేస్తారు అన్ని ఆ అంత జనాల ఆరోగ్యంలతో ఎందుకు అలా ఆడుకుంటారండి వాళ్ళు అసలు ఎందుకం ఇలాంటి కొడ్లను పెంచుతారు
వాటి గ్రోత్ తెరలే తొందర కాదు కదా
కి గ్రోప్ కావాలని చెప్పి మనుషుల ఆరోగ్యంతో ఆడుకుంటారండి ఎవరైనా
శు అంతే కదా ఇప్పుడు త్రీ మంత్స్ వచ్చిది నీకు వన్ మంత్ లో వచ్చిందంటే వాళ్ళు ఏం చెస్తారు అదే కదా
కరెక్ట్ అండి కానీ అట్లా చేయడం తప్పు కదాండి మీరేమంటారు అది కరెక్ట్ అని మీరు యాక్
యాక్సెప్ట్ మనం జేయం గాని కాకపోతే సంపాదించుకుండా ఎట్లుంటది
ఉమ్ ఏమో అండి దాని వల్ల అందరు హెల్త్ ఖరాబ్ కావట్లేదా అండి ఇపుడు
హల్త్ ఖరాబ్ హెల్త్ ఖరాబ్ అయితని చెప్పి నీకు తెలుసు నాకు తెలుసు మాములు తింటోలకు కూడా తెలుసు అయ అయన మరి కొన్నుకొని
అయినా చికెన్ డిమాండ్ తగ్గట్లే లేండి
మరి ఇప్పుడు ఎంతో ఉన్న చికెన్ ఆల్మోస్ట్ ఏంటి అప్పుడప్పుడు అయ్యగార్లు కూడా తింటాలు బిర్యానీ ఇది అని అది అని చికెన్ లవర్స్ అనే చాలా మంది యూస్ అయిపోలు అది ఒక నాన్ వెెజ్ టైపు అయిపోయింది
ఉమ్ సరేలేండి ప్ర-ప్రాసెస్ చెప్పండి ఇంగ మేము కూడా చేసుకోంటాం
ఓకే ప్రాసెస్ లైక్ ఎట్లాంటే ఇప్పుడు చికెన్ మీరు తెచ్చుకున్నారు ఎగ్జాంపుల్ ఒక హాఫ్ కేజి చికెన్ తెచ్చుకున్నారు
అవును హాఫ్ కేజీ చికెన్ తేచ్చుకున్నాము
తెచ్చుకున్నాక దాన్ని కొంచెం ఆ వా నీటిగా కడుక్కుంటూ జర్
కే కెమియ కి పోతే ఏమైతదండీ ఏం చేయకపోతే ఏమైతదండి
ఏం చేయపోతే ఏమైతదంటే ఏం గాదు గనీ ఏందంటే వాళ్ళు అ ఇగ అక్కడ అన్ని కొంచెం ఉంటది గదా బ్యాక్టీరియా టైప్ మాకానె
ఆవునండి
దానిమీద కోళ్లు పెడ్తడు వ అప్పుడే కోళ్ళు పెడ్తడు వాడు సపరేట్ గా కోడ్లు పెట్టిన దానికి మళ్ళీ పెడ్తడు మనం జులేం గదా
ఆ కానీ మనం చ్ మనం చూసి దగ్గరుండి తీయించుకున్న దాన్ని గుడ ఖచ్చితంగా క్లీన్ చేయాలా
చెయాలిగా చేస్తే మనకే మంచిదె గద అంటె క్లీన్ అంటె మేరీ అన్ అంతా సర్పేశీ అంత క్లీన్ గాదు జస్ నార్మల్ ఏందంటే వాటర్లలా బా బాయిల ఏసి ఇంక పైకి లేప్తె క సరిపోతది
ఔనా అండి
జస్ట్ అంతే అది
మ్ గ
మ్ అట్లా దాన్ని
మీరేమన్న చెఫ్ఫా అండి
చెఫ్ అంటే ఏం లేదు ఇంట్ల బ్యాచలర్స్ గా అట్లా అలవాటై పోయింది చేసి చేసి ఆ
ఏమంటే మీర్ రెగ్యులర్ గా చికెనే తింటారా అండి
రెగ్యులర్ గా అంటే ఏముంది బ్యాచిలర్స్ రూమ్స్ లో ఏముంది వెజ్ కన నాన్ వెజ్ ప్రిఫరెన్స్ చేస్తనే ఉంటాము ఎప్ కరీస్ ఒస్తాయి అదే మనిషికి ఫిఫ్టీ ఫిఫ్టీ ఎస్కున్నమనుకో వన్ కేజీ వన్ అండ్హాఫ్ కేజీ చికెన్ ఓస్తదీ
ఊకే చికెన్ మటన్ అవి దింటే కూడా బాడీకి హీట్ ఫామ్ ఐతాయిది కదండి ఎందుకు అట్లా హెల్ కరాబ్ జెస్
హీట్ ఫామ్ అయితదంటే ఈ రోజుల్లో చికెన్ అంటే ఏంటిది పప్పు చారు ట్రైప్ పైయ్ చేస్ అమ్మా పౌగంట సే చెప్ పౌగంటలా అయిపోతది కర్రీ
ఓకే
ఏముంది అది మనకు రోజ్ ఆ చికెన్ తినేటోలు ఎవలున్నర తిననోలు ఎవరున్నారు
కరెక్టే అండి కానీ ఊకె రెగ్ రెగ్యులర్గా వీక్లీ టూ టైమ్స్ వీక్లీ అహా మీరు వీక్లీ టూ టైమ్స్ త్రీ టైమ్స్ అట్లతిన్
వీ వి వీక్లీ ట్రిస్ ఆర్ ఫోర్ ఫోర్ టైమ్స్
ఆ హో మైగడ్ అన్ని సర్లాన అండి మీరు తిన్
ఏమి బ్యాచలర్ రూమ్ అంటే ఏముంటదండీ మాకు ఏమున్నది ఎమ్మన ఉంటె ఎగ్ లేకపోతే చిక్ కెనూ సో అంతే గదా వండుకునుడు ఇగ మాకు సుప్రైజ్ గ ఒచ్చి కూరగైల్ గోసుకోవాలి ఇవి గోస్కోల్ అవి గోస్కోల్ అని ఏం ఉండదు గదా
ఔనండి
మ్ పప్పు టమాటా ఇగ లైక్ లేకుంటే ఎగ్స్ లేకపోతే చికెన్ ఏ ఏమంటే చికెన్ ఏనై ఇప్పుడు ఇద్దర్ ఫ్రెస్ కల్సినమా మామ చికెన్ తీసుకుందామా అంటే చికెన్ తీసుకునుడే అట్లే ఉంటది కదండి
ఔనండి కానీ ఆ మీర్ ఇప్పుడు చికెన్ కర్రీ చెప్పారా అండి వండడం
ఒకే
అవు వాష్ చేసుకున్న తర్వాత ఏం చేయాలండి.
వాహ్ చేసుకున్న తర్వాత ఒక బౌల్ తి కోని ప్లేట్ ఆర్ బాల్ సంథింగ్ వేసుకుని అందులో ఆయిలు లైట్ గా ఎంత ఎముంది ఇప్పుడు మీరు ఆఫ్ అంటే లైక్ పాప్ రెండు తెలుసు కదా పావడంటె తెలుస మీకు
తెలుసండి పావులు ఉంటాయని
పావుల అలా సగం ఆఫ్ వన్ బై ఫోర్త్ వన్ బై ఫోర్త్ ఆయిల్ పోసుకొని తర్వాత కారము
కారం ఎంత వేసుకోవాలండి
వన్ స్పూన్
సరిపోద్దా అండి వన్ స్పూన్
వన్ స్పూన్ వేస్క్ వన్ అఫ్ వేసుకున్న పర్లే సరిపోతాది మనిఇష్టం ఇప్పుడు ఇప్పుడు ఎంతేస్ కానమాట తర్వాత మనం లాస్ట్ లో మీరు తక్ వేస్ సరిపోతది ఆ వన్ అండ్ హాఫ్ కారం వేసుకోవాలి.
ఆ వన్ అండ్ ఆఫ్ కారం నెక్స్ట్
అండ్ వన్ టేబుల్ స్పూను సాల్ట్
ఓకే స సాల్ట్
అండ్ అల్లము ఒక హఫ్ ఫుల్ స్పూను
ఫుల్ స్పూన్ అల్లం
ఉమ్ ఇంకా పసుపు
ఆ ఓకే పసుపు ఎంత అండి
పసుపు హాఫ్
ఆఫ్ స్పూన్ ఆ తర్వాత ఇందులో క కర్డ్ కూడా వేసుకుంటారు. కదాండి
కడ్ కర్డ్ వేసుకుంటే ఏందంటే దీకు చికెన్ గ్రేవీ అనేది బాగా వస్తది.
అంటే గ్రేవీ బాగుంటదా ఫ్రై బాగుంటదా అండి.
ఏ మీరు ఎట్లా దినాలి. అనుకుంటే అట్లా ఇప్పుడు మీరు కర్డ్ కర్డ్ ఎప్పుడు వేసుకోలేరా ఎప్పుడు కావాలంటే అప్పుడు వేసుకోవద్దు. ఇప్పుడు మీరు వేసుకున్నారు చూసిర్రా కారం, పసుపు, ఉప్పు ఇట్లా ఇప్పుడే కొని దాన్ని వాటిని కలుపుకోవాలి మంచిగా
ఓకే కానీ ఇప్పుడు మనకి గ్రేవీ గ్రేవీ తింటే బాగుంటదా లేకుంటే ఇలా ఫ్రై తింటే బాగుంటదా అని ఒక
ఏ ఆల్మోస్ట్ అందరు ఏందంటే కొంచెం గ్రేవి కావాలంటరు. కొ ఏందంటే కొద్దిగా చాలా మంది గ్రేవీకి ఇష్టపడతారు కదా
ఉ
మనం మీరు అలా చేసుకోవచ్చు. ఇలా చేసుకోవచ్చు. అలా చేసుకుంటే టేస్ట్ కొంచెం ఎక్కువ వస్తది. కానీ ఏంది అంటే
అననా లే
కర్డ్ కర్డ్ ఆలా కర్డ్ కాకపోతే కర్డ్స్ అనేది ఏందంటే కొన్ని కొన్ని పుల్లగ ఉంటాయి.
అవును
ఏంది అంటే చాలా మంది ఉండే మంచి ఉ కర్డ్ ఎస్తారు. లేకపోతే కర్డ్ వేయకుండా, ఇవి ఆయిల్ తోనే ఎక్కువ ఎసి గ్రేవీ చెస్ ఉంటున్నట్టు అట్లే
మ్యాగ్నెట్ చేయాలా అండి ఎమన్నా
అన్నీ మి మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకోవాలి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ కొంచెం పక్క స్టోర్ చేయాలె.
ఓకే
కాక నెక్స్ట్ ఇగ ఇప్పుడు స్టార్ట్ ఇగ ఇది మొత్తం అన్ని వేసుకొని వేసుకొని మిక్స్ చేసుకోవాలి
ఏదండి ఎ-ఎందులో పక్కకు పెట్టేసుకోవాలి బౌల్ లో
ఆ ఓ బౌల్ చికన్ కారము ఆయిల్ సాల్ట్ అల్లము పస్ ప్పు అవసరం అ మీకు కడ్ వేసుకుంట కడ్డు ఇవన్నీ మీక్ చేస్కొని ఒక బైలం
కర్డ్ ఏం తీసుకోవాలండి హాఫ్ కేజి చికెన్
ఆహా ఆఫ్ కేజీ చికెన్ కి చిన్న కటరు మీకు తెలుసా
ఓ ఎంత అండి అర్ధం గాలేదు
కఠోర కఠోర అంటే పంట గదా సార్
ఓ అంటే స్పూన్ తో చెప్పరా అండి కటోర అంటే అంత ఐడియా ఉండవు ఒకరింట్లో చిన్న ఒక కరి ఇంట్లో పెద్దగా ఉంటాయి గదా
ఆ లైకు ఒక ఫైవ్ స్పూన్సో సిక్స్ స్పూన్సో అంటే ఆ మీకు గ్రేవీ ఎక్కువ మీకు అర్థమై మేము మిక్సీ ఇస్తా అంటే చేకి అన్నది పెరుగు అనేది గట్టిగా ఉండాలి ఉంటే సరిపోతడు ఉమ్ అండ్ మిక్స్ చేసుకుంటే కొంతం మిక్స్ అర్థమైపోతుంటది
ఓకే నెక్స్ట్ ఏం చేయాలండి
నెక్స్ట్ ఇప్పుడు స్టార్ట్ అసాను ఎట్లా అంటే స్టవ్ ఆన్ చేసుకొని బాయిల్ పెట్టుకొని అట్ల గిన్నె
ఆనియన్స్ ఆనియన్స్ మిర్చి కో-కట్ చేసుకోవద్దాండి
కట్ చెయ్ కట్ చేసుకుంటావ్వని తర్వాత అది నెక్స్ట్ స్టెప్ చెప్తా వినండి అవి కట్ చేసుకుంటారన్ని కట్ చేసుకోకుండా ఏం చేస్కోరు ఎట్లా అంటే ఇప్పుడు మనక్ ఒకటి మసాలా ఉంటది మన ఓన్ ప్రిపెర్ మసాలా మన ఏం టి ఆర్ మసాలా గరం మసాలా టైప్ మనం జెసుకున్నది ఉంటది అదేందంటే మనం అంటే టేస్టింగ్ గ్రేవ్ ఫ్లేవర్ బాగ వస్తదాది స్మెల్లింగ్ కి
ఓకే
లైక్
సరే థాంక్యూ అండి నేను మళ్ళీ నెక్స్ట్ టైం కాల్ చేస్తావ్
మ్
థ్యాంక్యూ అండి చెప్పినందుకు
అంతేన సాల
ఆ ఓకే అండి బాయ్
బాయ్ బాయ్